హలో
హలో
హాయ్ బావున్నారా, బిజీగా ఉన్నారా.
లేదండి, బావున్నారాండి?
ఆ బావున్నాను, అవునా ఏం చేస్తున్నారు?
ఏం చేయలేదండి ఖాళీగా ఉన్నాం. మీరేం చేస్తున్నారు?
ఏమి లేదు, బాబు స్కూల్ కి ఎళ్ళాడు అందుకే ఫ్రీ అయ్యాను అంటే అంగన్వడికి చిన్న బాబు ఉన్నాడు. అంగన్వడికి ఎళ్ళిపోయాడు. ఎంకాదు నా నేను కూడా మొన్నటి వరకు ఉండే బాబు. కాబట్టి ఇంట్లో కొంచెం గోలగోలగా ఉండేది వెళ్ళిపోయాడు కాబట్టి ఖాళీగా ఉన్నాను.
ఆ నాకు చిన్న పాప ఉందా త్రీ మంత్స్ పాప ఫస్ట్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ పాపా
అవునా
పాపతో కొంచం బిజీగా ఉంటాను.
ఆహా ఏ ఏం చేస్తుంది మరి పాప ఆడుకుంటుందా.
ఆ పాపతో ఆడుకుంటాన్నం, తిన్నారండి?
ఆ తిన్నాము. ఆ ఆ చేసాం.
ఏం చేసారు?
జావ జొన్న జావా.
ఆహా
మీరు?
మేము ఇడ్లీ చట్నీ చేసాం. ఆ తిన్నామండి, ఆఫ్టర్నూన్ లం చ్ ప్రిపేర్ చెయ్యాలి.
అవునా
ఆ
అంటే మధ్యాహ్నానికి మధ్యాహ్నమే చేస్తరా?
ఆ అవును. అంటే ఇంటి దగ్గరే ఉంటాను కాట్టి ఎప్పటికప్పుడు చేసేస్తాము.
అవునా
ఇంకా ఎక్కడికన్నా తోటకు మాకు తోట ఉంది ఆ తోటకెళ్తే ఇంకా మార్నింగ్ చేస్తాను ఒకటేసారి.
నాది మే మా ఇంట్లో కూడా అంటే బాబు ఎళ్తాడు స్కూల్కి ఎళ్తాడు, మా ఆయన డ్యూటీకి ఎళ్తాడు కాబట్టి నేను పొద్దున్నే చేసేస్తా. అన్నము, టిఫిను అన్ని
హ్
హ్ ఇంకేంటి మరి ఎక్కడా అండి మీది?
మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండి మీది అనంతపూర్ దగ్గరా తాడిపత్రి, తాడిపత్రి దగ్గర ఎల్లనూరు మండల్.
ఆహా మాది ఖమ్మం.
ఖమ్మమా. హ్ ఇంక ఎప్పుడు పండగ్ ఆ అవునా మా సైడ్ మొన్ననే పిర్ల పండగ తెలుసా మీకు
ఆహహ మా సైడ్ చెయ్యరు తెలియదు నాకంత ఆ తెలియదు నాకు
అంటే
ఎన్ని రోజులు చేస్త ఆహహా ఎన్ని రోజులు చేస్తారది
అది త్రీ డేస్ చేస్తారు రె రెండ్ ఉంటాయ్ పెద్ద పిర్ల పండగ చిన్న పిర్ల పండగ అని
ఆహా
పెద్ద పీర్ల పండగ రోజు సరిగా అంతేం జరగదు చిన్న పీర్ల పండగ రోజు బాగా జరుగుతుంది
ఆహా అంటే అవి అన్నీ ఇప్పుడు పెద్ద పీర్లది ఇప్పుడు చిన్న పీర్లు అన్ని మూడు రోజులో చేసేస్తారా
ఆ మూడు రోజుల్లోనే అయిపోతుంది
ఆహా
ఆహా అంటే పెద్ద పీర్ల పండగ రోజు చాలా ఉంటాయా పీర్లంటే ఎత్తుకుంటారు
ఓకే ఆ
పండగ రోజులు రెండు పీర్లు ఉంటాయి ఆరోజు బాచేస్తారు
అవునా
హ్మ్
మాది రేపు ఆ గొట్లదాటుడు పండగని ఆ మావాళ్ళు అంతా చేస్తారన్నమాట పండగ ఆ పల్లెటూరులో చేస్తారు
నాకేం తెల్దు అంటే ఎట్లా ఎలా చేస్తారు మీ పండుగ
అంటే మాకు ఆ అప్పటి అప్పట్లో హ్మ్ అంద్ అందరికీ ఒక పెద్ద నాయకుడు అని ఒక అతను ఉండేవాడు అనమాట ఆయన పేరు మీద ఒక చిన్న గుడి కట్టిచ్చారు
అవునా అవునా
ఆ ఆయనకి బలిస్తారన్నమాట కోళ్లు మేకలు బలిస్ తారు బలిచ్చి ఎవరింట్లో వాళ్ళు జొన్న రొట్టెలు ఇవి వండుకుంటారు
అవునా
హ్మ్
హ్మ్
మళ్ళీ గొడ్లకి మంచి జరగాలని ఆ మొక్కుంటారనమాట ఆ కోళ్ళని గొడ్ల మీదనుంచి విసిరే వి సిరేస్తాన్నమాట మూడు గంటలకి మళ్ళీ ఆ గోడ్లన్నీ బయలుదేరి వచ్చే టైంకి ఇవి అవి కోసి ఇట్లా వాటి మీద నుంచి ఏస్తారు అనమాట దాటిస్తారు కోళ్లు గానీ మేకలు కానీ వాటి మీద నుంచి దాటి స్తారు అట్ల చేస్తారు
నేనెప్పుడూ చూడ్లేదులేండి
ఆ కానీ రేపు అన్ని చోట్ల రేపే చేస్తారనమాట మాదాంట్లో
మీ పొలాలు ఏం లేవండి
పొలాలు ఏం లేవు కౌలికి చేస్తారు ఉంది ఉంది కాని కౌలుకి చేస్తారు
కౌలుకి చేస్తారా ఏం పండిస్తారు మీ సైడు
మొక్కజొన్న పత్తి మిర్చి
ఆహా
మిర్చి అంటే కొంచెం కష్టం ఎక్కువ ఉంటది కదా దాని క ష్ట ఎక్కువ‌ చెయ్యరు కాబట్టి ఇప్పుడు బక్తి హ్మ్ మొక్కజొన్న అవి రెండేస్తారు
ఆహా ఇంకా మీ కూడా పెట్టుబడి ఎక్కువ చాలా ఎక్కువ లేండి మీకు
తేని మిర్చికేవు
ఆ
మీ సైడ్ ఏం పండిస్తారు
మా సైడ్ వచ్చేసి శనిగా అంటే
ఆహా సెనగలా ఊహు
ఆ శని ఇగా మై మొక్కజొన్న కూడా పండిస్తారు బత్తాయి చెట్లు ఎక్కువ ఉంటాయి మా సైడ్ అరటి చెట్లు బత్తాయి చెట్లు ఎక్కువ ఉంటాయి.
ఉహు కోతులు ఉంటాయా మరి
ఏంటండి
కోతులు
కోతులా ఆహా కోతులం తక్కువే మాకైతే
మాకు మా మొక్కజొన్న వేసారంటే చాలు రోజు కుప్పలు కుప్పలు వస్తాయి. కోతులు మా నాన్న రోజు కావలి ఉండాలి.
ఊహు మా దగ్గరైతే కోతులు
ఆ
హ్మ్
ఏదో సౌండ్ వస్తుందిగా.
ఆహా ఇంకేంటండి విశేషాలు
ఏంటి చెప్పాలి మరేంటి ఇప్పుడు ఆ
కాలేజ్లలో ఎక్కడన్నా టూర్ వెళ్ళలేదా మీరు
టూర్ అంటే ఎక్కడికి వెళ్ళలే అంటే మధ్యలో కొంచెం ఫంక్షన్స్ ఎక్కువ ఉండే అన్న వాళ్ళ ఆ పాపది అన్నప్రాసన అని ఆ ఇంకా పంచకట్టు ఫంక్షన్ అని మా తమ్ముడు పెళ్ళి ఇమా మరిది పెళ్లి ఈ సమ్మర్ లో మొత్తం అవి ఉన్నాయి్
అవునా
ఎట్నూ పోయి జరిగిపోయింది హ్మ్.
వుహ
ఎక్కడికి వెళ్ళలేదు. మీరు
మేమె లెయ్యలేదు ఇంకా పాపం మొన్ననే కదా డెలివరీ అయ్యింది.
ఆహో
ఆ ఇంకా చిన్నపిల్లలతో లేదా గుడీవిని
అవునా
ఇంకొకటే పర ఆపరేషన్ కూడా చేయించుకున్నాం.
వుహు ఫస్ట్ పాబా ఫస్ట్ బాబు తర్వాత పాపనా
ఇద్దరు పాపలే
ఇద్దరు పాపలేనా నాకు ఇద్దరు బాబులే
బాబుల
అవును
హు హమ్
మా ఆయనకేమో పాప అంటే చాలా ఇష్టం కానీ బాబు ఇద్దరు చాలలేే అని చేంజ్ చేస్ నాకు రెండు ఆపరేషన్లే అయ్యాయి అందుకే అవును
ముగ్గారంటే ఇంకా కష్టం ఆ ఇప్పుడు ఉండ సిచ్యువేషన్ లో
అవును
ఎక్కువ ఖర్చులు ఉంటాయా
ఆమ్మ
ఆ
అప్పట్లాగా లేదు ఇప్పుడు
హవును ఎంతమంది అయినా పుట్టించుకొని సాగుతారండి
అవునవును
ఇప్పుడు చదువుకు బట్టలకే దాంట్లకే ఎక్కువ అవుతుంది ఖర్చులో
అవును
ఆ అని ఇద్దరితోనే గాయించుకున్నాం మేము
అవును పాపలయినా బాబులైనా ఇద్దరుతోనే
ఇద్దరు పాపలే కదా ఒక ఒక ఒక వారస్ ఇంకా మూడోది కూడా మళ్ళీ ఆడపిల్ల అయితే మీకు కష్టం అని మేము ఇంక ఎవరైనా ఉన్నిలే అనీ మా అత్తయ్య ఒక్కటే
కొన్ని రోజులు పోతే అదే అలవాటు అయిపోద్ది ఇంకా మనకు ఆ ఫీలింగ్ ఉండదు కదా
అదే ఆ మాకేమి ఎవరైనా ఒకటే
ఉమ్ అలానే ఉండాలి
ఎలానొక్కటే
ఉమ్
ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి మగ మగ మగపిల్ల్లోడని ఆడపిల్లని
అవునవును నాకు ఇంట్లో మళ్ళీ పాప కావాలి ఉండాలి ఆ పాప ఉంటే బాగుంటదనీ నాకు ఉంచమన్నారు కానీ మళ్ళీ బాబ్ పుడితే అంటే మా అత్తగారేమో ఏం కాదు మళ్ళీ ఇంకోటి ఉంచాలంటుంది ఎందుకు
మీది నార్మలేనా
ఆ లేదు లేదు నాది రెండో
హ్మ్ హు హ
ఇంకేంటి పాప అరుస్తుందా బాగా
ఆ పాప ఆడుస్తుంది నిద్రపోదు ఎక్కువ బాగా సతాయిస్తాది నన్ను
అహ మరి పెద్ద పాప స్కూల్కి వెళ్ళిందా
లేదు ఇంటి దగ్గరే ఉంది ఇంటి దగ్గరేనా అంగన్ వాడి స్కూలు
ఆహా అంగన్వాడీకి పంపిస్తారా
ఆ అంగన్వాడికి కంపిస్తాం ఇంకా నెక్స్ట్ ఇయర్ తే వ్యాన్కి పంపాలి
ఆహా వెళ్ళ వెళ్లిి వెళ్లిందా మరి ఇప్పుడు ఈ రోజు అంగన్వాడి
లేదు వెళ్ళదు స్కూల్ కి పోవాలంటే నిద్దర వస్తుందని చెప్తది
మ్మ్
నా నిద్దర వస్తదంట ఆమె తీసుకోదు మ్మ్
ఇంకేంటి మరి ఏం చేస్తారు మీ నాన్నగారు వ్యవసాయమేనా
మా నాన్న వ్యవసాయమే మా ఆయన జాబ్ చేస్తాడు కరెంట్ ఆఫీస్ లో
ఆహా
మా ఆయనకి వీక్లీ టూ టైమ్సే అంటే సిక్స్ డే టూ టైమ్స్ డ్యూటీకి వెళ్తాడు డే అండ్ నైట్ ఇంకా సిక్ క్స్ డేస్ ఇంటి దగ్గరే ఉంటాడు ఆ సిక్స్ డేస్ వ్యవసాయం చూసుకుంటాం
అవునా మీది ఆహా
ఆ
మ్మ్
మీ ఆయన ఏం చేస్తాడు
ఆయన రామ్కోలు చేస్తారు ఎలక్ట్రిషియన్ గా చేస్తారు
ఆహా
పొద్దున్న వెళ్లి సాయంత్రం వస్తాడు ఆయనకి సెలవు ఉండదు రోజు వెళ్లాల్సిందే ఇప్పుడిప్పుడు ఇచ్చారు సండేస్ స సండేస్ మాత్రమే ఇచ్చారు అంతకు ముందు అది కూడా ఉండేది కాదు
ఆ ఆమే గష్టమి సాలరీ ఎంతొస్తుంది మీ ఆయనకి
శాలరీ ఫిఫ్టీన్ ఎయిటీన్ వస్తాయి
ఎయిటీనా
మ్మ్ మ్మ్ సరే మరి
ఆ సరే అండి
ఆ
ఓకే బాయ్
ఆ బాయ్